గుడ్ ఆఫ్టర్నూన్ హ్మ్ హు
తిన్నారా టిఫిన్ చేసారా
ఆ అయిపోయింది ఏ టాపిక్ గురించి మట్ ఆడదం ఈ రోజు
పెళ్ళి గురించి
ఆ ఓకే ఓకే తెలుగు హిందూస్ అండ్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మ్యారేజెస్ మీరు చూసారా బాగ
నేను క్రిస్టియన్ మ్యారేజ్ చూడలేదు ముస్లిమ్స్ మ్యారేజ్ కూడా చూడలేదు తే హిందూస్ మ్యారేజ్ అయితే చూశాను
ఓకే అది ఎలా జరుగు తుందో మనం డిస్కస్ జేసు కుందం ఈ రోజు
ఓకే
ఆ మీరు చెప్తారా
మీరు చెప్పండి నాకు నేను కొన్ని చూసాను
ఆ ఓకే నేను చెప్తాను తెలుగు ఆ హిందూస్ పెళ్ళి అంటాని పా కుటుంబ వాళ్ళంతా కొత్త బట్టలు తెచ్చుకొని ఆ పక్కన అబ్బాయి వాళ్ళక్ బట్టలు తీసిచ్చి ఉమ్ తెలుగు అమ్మా అమ్మాయికి అవి నగలు డబ్బులు అంతా పెట్టి హంగరైభవంగా చేస్తారు అన్నమాట తెలుగు సంప్రదాయాల్లో పెళ్ళి
ఓ.. చాలా బావుంటుంది తెలుగు సాంప్రదాయం అంటే
ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్ అంతా మళ్ళీ పసుపు పెట్ట రమఅంట మళ్ళీ తలంబ్రాలు ఆ జీలకర బెల్లం పెట్టడం అంటా అలా అయి ఇంకా చాలా లా ఉన్నాయి అలా చేస్తార అనమాట హిందూస్ పెళ్ళి అంటే
హిందూస్ పెళ్ళి అంటే ఫస్ట్ ఆ పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని జేస్తారు పెళ్లి కూతుర్ని చే చేసిన తర్వాత ఆ ఈ ఇటు సైడు అమ్మాయి సైడు అబ్బాయి సైడు ఇద్దరు కూడా పెళ్లికూతురు పెళ్లికొడుకును వాళ్ళ ఇంట్లో చేసుకున్న తర్వాత ఆ బయలుదేరతారు ఫంక్షన్ హాల్ కి అంటే కళ్యాణ మండపం కి వెళ్తారు అక్కడికి వెళ్ళాగా వాళ్ళు అక్కడ కూడా రిసెప్షన్ లేదంటే కొన్ని థింగ్స్ అనేవి ప్రీ ప్లాన్డ్ గా చూసుకొని పెళ్ళి రోజు అయిపోయిన తర్వాత ఆ రిసెప్షన్ సంగీత్ ఫంక్షన్ అని ఇలా చేస్తారు తెలుగు సాంప్రదాయం అంటే నా నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు జరుగుతుంది అనుకున్నా మళ్ళీ పెళ్లి తర్వాత వరలక్ష్మి వ్రతం కొన్ని వ్రతాలు చేస్తారనమాట వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టు.
ఓకే ఆ సత్యనారాయణ రతమన్
ఆ ఆ అన్ని చేస్తారు పూజలు వాళ్ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని సాంప్రదాయబద్దంగా చేస్త్
ఓహో చాలా బాగా చెప్పారండి మీర్ ఉ తెలుగు సాంప్రదాయలా గురించి
ఉ నాకేటో అండి అప్పుడప్పుడు వెళ్తాను అలాగా.
ఓకే ఇంకా ఆ ఒక అమ్మాయి లైఫ్ లో ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే అకై గారు యే స్ ఇగా అమ్మాయి చదువు నుంచి అమ్మాయి పెళ్లి వరకు వచ్చి అమ్మాయి లైఫ్ స్టైల్ అలా మనము ఒక్ కొంచెం డిస్కస్ చేసుకుందాం అనమాట ఆ చెప్తారా మీరు
ఉ ఉ ఒక అమ్మాయి లైఫ్ ఎలాగుంటదంటే తన చేతిలో క్వా ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే టే అమ్మాయి ఆ అంటే ఆ అమ్మాయి మంచులో భావం ని యాక్ కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఏంటంటే అమ్మాయి చెప్పింది వినరు అమ్మాయ్ ఏమి తెలిదు అమ్మాయి ఆ ఆడపిల్ల ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చేతిలో అన్ని డిపెండ్ అయి ఉంటాయి అమ్ అమ్మాయి లైఫ్ కొంతమంది ఫ్యామిలీస్ ఇలా ఉంటారు, అమ్మాయి ఒపీనియన్ ఎప్పుడు చెప్పనియర అనమాట చెప్పినా సరే నీకు తెలీదు అంటారు. ఎడ్యుకేషన్ నుంచి ఫస్టు ఆ అమ్మాయి ఏం చదువుకోవాలో కూడా వాళ్ళ పేరెంట్స్ డిటై డిసై చేస్తారు కొన్ని ఫ్యామిలీస్ కొన్ని ఫ్యామిలీస్ అలా కాదు, ఆ అమ్మాయికి ఏం చెయ్యాలనిపిసస్తే డాక్టర్ అవ్వాలనిపిస్త్ డాక్టరో టీచర్ అది ఆ అమ్మాయి చేతిలో ఉంటదనమాట తర్వా తర్వాత పెళ్ళి విషయం కొస్తే అక్కడ అక్కడ కూడా అంతే అమ్మాయి లైఫ్ లో పెళ్లి విషయం అనేది ఒక పెద్ద ఆ టాస్క్ అనమాట ఆ పెళ్ళి విషయంలో కూడా ఆ పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఆ అమ్మాయ్ మీకు అన్ టే ఈ మంచి సంబంధం మ్యారేజ్ చేసుకో అని ఫోర్స్ చేస్తారు గాని ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా అమ్మాయి ప్యాషన్ ఏంటి అమ్మాయి కెరియర్ గ్రోత్ ఏంటి అమ్మాయ్ ఏమ్ అనుకుంటుందో ఫ్యూచర్ ఎన్ టని ఆళ్ళు ఆలోచించరు ఇలాంటి ఫ్యామిలీసు ఉండడం వల్ల చాలా మంది అమ్మాయిల లైఫ్ కూడా అలా లోపల లోపల వాళ్ళ బాధని అలా అణచుకొని వెళ్తూ ఉన్నారు.
వును లైఫ్ ముందర వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చేతిలో పెట్టింటరు లైఫ్ తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చేతిలో పె ట్టేసింటారు, అమ్మాయి లైఫ్ అలా జరుగుతుంది అనమట
పెళ్ళ అయిన తర్వాత కూడా అబ్బాయి మాట వినాలి ఇప్పుడు ఎప్ ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందని చెప్పారో, అమ్మాయికి ఇండిపెండెంట్ అని అన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మాయికి ఎక్కడ వెళ్ళినా ఇండిపెండెంట్ ఉంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ప్య మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఎమ్
ఏమైనా ఈమెకి కావాలన్నా ఏమైనా కొనాలన్నా వాళ్ళ హస్బెండ్ ఒపీనియన్ తీసుకొనే కొ నాలి వద్దు అంటే కొనుక్కోదు మ్మ్ ఒకవేళ అమ్మాయి జాబ్ వచ్చి ఇండిపెండెంట్ గా ఉంటే అ మై లైఫ్ సెక్యూర్ కా కొంచెం బాగా ఉంటుంది అన్నమాట
అవును
అమ్మాయి కొంచెం ఇండిపెండెంట్ లాగా ఉండొచ్చు అనమాట
అవునవును అంటే ఆ అమ్మాయి చేతిలో ఏముండదు ఫస్ట్ కొన్ని కొన్ని కుటుంబాలు గురించి చెప్తున్నా అందరూ అంటే ఉన్న జనరేషన్ లో కొంతమంది అలా ఉన్నారు కొంతమంది వేరేలా ఉన్నారు
ఓకే
మ్మ్
ఇంకా మీకి నచ్చిన టెంపుల్స్ గురించి మనము మాట్లాడదమా ఇప్పుడు
ఆ నేను టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు నేను ఎక్కువ టెంపుల్స్ వెళ్తూ ఉంటాను ఒక్కొక్కసారి సింగిల్ గా కూడా వెళ్తాను అరుణాచలమని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో చాలా మంచి టెంపుల్ తంజావురని చాలా ఉన్నాయి అక్కడ వెళ్తే మనలో ఉన్న నెగటివ్ ఎనర్ ర్జి అనేది వెళ్ళి పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఇది ఇప్పుడు నుంచి కాదు శతాబ్దాలుగా నుండి చెప్తూ వస్తున్నారు పెద్దవాళ్ళు
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంట మోక్ష మార్గం అంట చాలా ఆ పాజిటివ్ వైబ్స్ మైండ్ రిలాక్సేషన్ చేసుకోవడానికి చాలా వేసి ఉంటాయి కదా
అవును వే అక్కడ అందులో కూడా అరుణాచలం లో గిరి ప్రదక్షిణ అనేది ఒక పొడిలో ఉం నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసి పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అయి అక్కడ నుంచి మనలో ఉన్న నెగిటి టివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అప్పడు నుంచి ఎప్పుడైతే ఆ గిరి ప్రదక్షిణ అగ్ని లింగం అంటారు అక్కడ ఉన్నది అగ్ని అమా అగ్నిలింగం అంటారు అక్కడ ఎలా ఉంటారంటే ఆ దేవుడి దర్శనం అయితే చాలు అన్న ఒపీనియన్ లో ఎంతో మంది లక్షలాది జనాలు అక్కడ వెళ్తూ ఉంటారు, దర్శనం అవుతూ ఉంటది దేవుడు దర్శనం జరగాలంట అక్కడ ఎన్నో జన్మల పుణ్యం అయి ఉండాలి
వు లార్డ్ శివ అనే స్వామి చాలా పవర్ఫుల్ అంట అక్కడికి ఆ పున్నమి పౌర్ణమి రోజు చాలా కోట్ల కొంతా మంది జనాలు వెళ్తుంటారు
ఆ
ఇంకా మీరు ఇంకా ఏమైనా ఆ టెంపుల్స్ విజి విజిస్
చేశానండి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆ తిరుపతి ఉంది తిరు ఉపతి అంటే ఆ చాలా మంది ఒక రోజులో ఒక లక్షం మంది అక్కడ వెళ్తున్నారు అంటే ఆ వెం వెంకటేశ్వర స్వామి ఎంతో సాక్షాగా ఉన్నారనే చెప్తున్నా ఇప్పుడు నమ్ముతున్నారు అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అని
అవునావు
ఉమ్
తిరుపతి తిరుపతిలో చా ఏడు కొండల వాడు అని వెంకటేశ్వరని స్వామి ప్రద్యక్షం అయినాడడా
ఆ అవును
అవును అక్కడ నేచర్ అనేది చాలా ఫీస్ఫుల్ గా ఉంటుంది, కూల్ క్లైమేటు ఆ ఆ ఏడుకొండల మధ్య ఏడుకొండల వాడు ఉంటాడు, ఆ అక్కడ తిరుపతికి రెండు పేర్లున్నాయి ఒకటి తిరుమల అని అంటారు, ఒకటి తిరుపతి అంటారు, తిరుపతి నుంచి తిరుమలాకి వెళ్ళి, తిరుమలలో ఏడుకొండల వాడు ప్రత్యక్షం అయ్యాడు అని చెప్తుంటారన్నమాట.
అవునవును అక్కడ
ఆ చెప్పండి.
అక్కడ వడ్డీ కాసులవాడ వెంకటేశ్వరుడా అని కూడా అంటారు, ఆయనకి ఎన్ ఎంత మా నీ వేసినప్పుడు అది వడ్డీ కాసుల వాడ అంటారు ఆయనకి ఎంత మనం మనీ వేసిన వడ్డీ కాసుల వాడు అని అంటారు, ఎందుకంటే ఏ జన్మలో ఏం కర్మ చేసుకున్నాము అన్ ఆ దేవుడి రూపంలో మన పాపాలు కర్మలు అన్నీ పోవాలని ఆ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకే వడ్డీ కాసలవాడ వెంకట
వెంటేశ్వరుడ అంటారు అలా మన గోల్స్ అచీవ్ చేయచ్చు, ఆ ఆ స్వామి అనేది మనకి కి దారిని చూపిస్తాడన్నమాట
అవును ఉమ్ ఇపా చెప్పండి మీకు ఏ దేవుడు అంటే ఇష్టం?
మాకి ఆ వెేంకటేశ్వరుడు అంటే ఇష్టం, నాకి తిరుపతి చాలా చా చాలా ఇష్టం, నేను సంవత్సరానికి ఒకసారైనా అక్కడికి వెళ్ళేసి వస్తాను. అక్కడ చాలా ప్రశాంతమైన నేచరు ప్లేసెస్ కానీ చాలా ఇంకా మనం విజిట్ చేయడానికి చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, జపాలియన్ నీ కపిల తీర్థం అని, చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా ఎన్ అంటే మనము ఆ ఎంజాయ్ చేయచ్చు మనం ఆ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అక్కడ, చాలా అక్కడ ఏడుకొండలు అంటేనే ఫారెస్టర్స్, జువాలజీ పార్క్ అని ఉంటుంది. ఇగ అక్కడ జంతువులు చాలా ఉంటాయి.
ఆవు
నేను అయితే చాలా ప్లేసెస్ విజి విజిట్ అయినాను అక్కడ తిరుపతిలోను.
ఓ ఓ మీరెంతో పుణ్యం చేసుకున్నారనమాట.
అవును అవును ఇంకా మీరు ఇక్కడ పాండిచ్చేరి, అరుణాచలం నుంచి పాండిచ్చేరి చాలా దగ్గర అండి.
అవునండి అవును అక్కడ నుంచి వెళ్ళొచ్చు ఈసీ, ఓకే అండి
ఓకే ఓకే బాయ్.
మ్ బాయ్ అండి